ఏం లేదండి హలో ఏం లేదండి ఎలా ఉన్నారు
బాగున్నాను మీర ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను బాగున్నాను టూర్ క వెళ్ళాం అనుకుంటాను మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారేమో ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిపి వె బాగుంటది కదా
చెప్పలేదాండి మరి ముందే ప్లాన్ వేసుకోవాలి కదా అయినా సరే చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు సార్ నేను కూడా ఆలోచిస్తాను
ఏం లేదు అంటే మనకి ఒక త్రీ ఫ్యామిలీస్ కలిపి వెళ్తే మనకి అంటే అందరం కలిసి కొంచెం ఎంజాయ్ ఉంటది కదా ఇటనే పోవాలన్నా రావాలన్నా మనం కలిసి తినొచ్చు కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఒకళ అంటే కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కొని మన ఫైనాన్షియల్ గు కొంచం షేర్ చేసుకొని వెళ్తే బెటర్ కదా అని చూస్తున్నా
అవునది కరెక్టే చాలా కానీ అన్ సెలవులు అయిపోతున్నాయి కదా ఆల్రెడీ చల్ల పల్లు అయిపోరు పర్వాలేదా అయినా సరే నేను ప్రయత్నిస్తాను మొన్న మేము వెళ్ళాము
బీచ్ క అయినా ఏతేయినా పిల్లలు ఆడుకునేటట్టు ఉంటది కదా
బీచ్ అయితే బాగుంటదండి అ వాటర్ ఫాల్స్ మన దగ్గరలో ఉండ కదా బీచ్ మనకు దగ్గరలో ఉండవు కదా వాటి కోసం వెళ్లాల సిందే మనం
ఆ
వాటర్ఫాల్ మన దగ్గరలో ఉన్నా చూస్తారా మ ఈ ఏరియాలో దగ్గర మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూడాడ ఉన్నా్ చూసాను నేను కాబట్టి మ బీచ్కి వెళ్తే మనకి పిల్లలు కూడా సరదాగా ఆకూల్లోలా కొంచసేపు ఆడుకుని అది కొంతసేపు అంటే ఏంటి మనకి ఎక్కువ సేపే పడిపోతుంది ఆ స సరే అయితే మరి ఆ ఇన్ ఎంత మంది ఎళ్తరని మీరు చెప్తున్నారు
కార్ తిస్కొన్ ఎల్దమా ట్రైన్ లా ఎల్దమా ఎట్ల బెస్ట్ అంటారు
ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటే ఒక కారు ఉంటే అదే అదే బాగుంటది ఎందుకంటే అక్కడికి ఎళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఆ ఆ కష్టం అవుతుంది కదా అందుకని
నేను కొన్ని స్నాక్స్ చేశాను ఆల్రెడీ కొంచెం జంతికలు కొన్ని మురుకులు పిల్లలు తినడానికి అ కొంచెం స్టోర్ ఉంటయ్ గదా అవి గుడ టేస్ట్ చేసాను తింటారని ఇంక మనం ఒకల్ పోయేటప్పుడు చేస్ ఉంట ఒక వన్ డే అంటే చపాతీలో పూరీలో లేకపోతే పులిహోర అట్ల చేసుకని ఎళ్దాం అంటే ఆ మనం వెళ్ళంగానే రెడీగా హోటల్కి వెళ్ళకుండా పూట తినేలాగా చేసుకుందాము మళ్లీ ఒగా డ్రస్సెస్ అన్ని టూ టూ పెయిర్స్ పెట్టుకున్నాం డ్రెస్సెస్లు
అవును
ఆ అంటే హెవీ లగేజ్ ఏమీ లేకుండా
అవును అలాగే చేసుకుందామండి ఆ
ఆ ఏందంటే మా ఇంటి గ్గూడా కొంత్ పిల్లలకి రిలాక్స్ ఉంటది ఎప్పుడు ఒక దగ్గర ఒక దగ్గర ఉండి ఉండి వాళ్ళకు కూడా మైండ్ అంతా అప్సెట్ గుంటది మనగ్గూడా అప్సెట్ ఉండది కొంచెం జర మైండ్ రిలాక్స్ గుంటది కదా
అవును సరే అండి అదే నేను నేను కూడా ఆలోచిస్తున్నాన దే దాని గురించే ఎలాగా ఎప్పుడు అని నేను మేం కూడా అది నేను అదే బీచే అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ ఆలోచించెప్పండి బీచ్ లెక్క ఎక్కడున్నాయి ఎక్కడెక్కడికెళ్దాము అని
అదే అయితే ఇంకో విషయం అయితే ఇప్పుడు మనం బుక్ లల్లో కూడా వాళ్ళు అక్కడ ఇది ఉంది ఇక్కడ అదుంది అని చదువుకుంటా ఉంటరు కదా పిల్లలు లైవ్ లో పోయి చూస్తే కూడా వాళ్ళ కొంచెం మంచిగ అవగాహ్ వీలుంటరు లైవ్ లో చూస్తారు కదా ఈ మ్యాప్ లో ది అక్క ఉంది అని అనుకుంటరు కదా
ఒక పని చేద్దాం వాళ్ళకే ఆల్ మీరు చెప్పండి ఏ ప్రాంతంకి వెళ్దాము అని చెప్పేసేసి వాళ్ళకే మనం ఒక పనిని అప్పజెపుదాం ఆ పనినప్పజెప్తే వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళిని కూడా మన ఉ ఆ పనిలో పెట్టాలి కదా అలా చ్చోపెట్టకూడదు కదా మనమే అన్నీ చేసేసే సో ఆఖరి మందే అనుకోండి ముందైతే వాళ్ళక్కూడా ఇం ఇన్ని ఇన్ని ప్రాంతాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఒక ఆళ్ళ పుస్తకాల్లోరి మళ్ళీ ఆళ్ళ సాంఘిక శాస్త్రం బుక్కుంది కదా ఆ పుస్తకం నుంచే వెతుక్కుంటే మ్ వాళ్ళుక్కూ ఒక కొంత గాహన వాళ్ళకీ వస్తుది కొంత మనక్కూడా విషయాలు చెప్తారు ఓహో అప్పుడు మనకేమనిపిస్తది అంటే వాళ్ళు కూడా పని చేసారు కాబట్టి వాళ్ళు కూడా అవగాహన వచ్చిందని మనం కూడా రెండు విధాలుగా పనవ్వాలి కదా మనకి సెలవులు కదా సెలవులు కాబట్టి వాళ్ళేమనుకుంటారు అదే మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసేస్తే మళ్ళీ వెంటనే ఔ చదవడం స్టార్ట్ మొదలు పెట్టండి అంటే అవ్వదు ఎందుకంటే ఆ ఆ మెదడునాల్రెడీ వాళ్ళు ఆటల్లోని వాటిల్లో నిమగ్నం చేసేసారు కదా సో వాల్ కి పని చెప్దాం అయితే నేను మా ఓడుకి చెప్తాను ఏ ఏ ఇక్కడికి వెళ్ళాల అనుకుంటున్నావో నువ్వు ఒకసారి నాకు లిస్ నాకు తయారు చేసి ఇవ్వు
వాళ్ళు ఆ వి ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా తీసుకుంటరు. ప్లస్ వాళ్ళకి ఎక్కడెక్కడ, ఏముందని కూడా కొంచెం థాట్ వస్తుంది మీరన్నా ఐడియా బాగుంది.
ఆ ఇది నేను కాదండి అందరూ పెట్టుకుంటేనా అల్ల అసలు అది సేఫ్టీ సెలవులు అనగానే ఎగిరిగంతేస్తూ ఉంటారు. ముందు వాళ్ళకి రెండు మూడు పనులు మన ప్రతి సంవత్సరం మనము మ ఆ మొదలు పెట్టేసుకుని ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఆపనిలోనే ఉంటే అ ఆఖరికి ఇస్తారు ఎలాగా ఆకరి చివరిగా మనం తీసుకెళ్లాల్సిందే ఓ చివరిగా ఇది ఇక్కడికి వెళ్తున్నాం అని చెసి మనం అని చెప్పేస్ ఇంక వాళ్ళు కూడా ఆ అదే సరేలే అని చెప్పేస్ అందులోనే వాళ్ చెప్పింది దాంట్లోనే ఏదో ఒక ప్రాంతం మనం ఆల్రెడీ అనుకుంటాము. వాళ్ళకి సంతృప్తి మనకి సంతృప్తి.
మా పేరెంట్స్ కూడా అబ్బా ఇప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా సీటు కొంచెం బయటకి తీసుకెళ్ళేవారు. ప్రతి సమ్మర్ లో ఎట్లా గడిచే గడిచిపోయా హాలిడేస్ అర్ధం కాయలేదు. క ఒక వన్ వీక్ ట్రిప్ పెట్టుకునే వాళ్ళం. పోవడం ఒక రోజు రావడం ఒక రోజు అట్ల అయినా, కూడా ఒక మధ్యలో ఒక డేస్ ఒక రోజు బీచ్ స్కూల్ ఒక ఏరియా కెళ్తాం కదా నీవు ఆ ఏరియా ఉన్న టెంపుల్స్లో బీచ్ లో లేకపోతే, అక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ట్రెడిషనల్ లేకపోతే, ఏదో ఒకటి అన్ని ఆ ఏరియా గురించి తెలుసుకోవడం. అంత చేసేవాళ్ళం మేము అనమాట.
సరేనే అలాగే ఏ ఏదైనా మనము పూర్వీకుల నుంచి చాలా నేర్చుకోవాల అమ్మ ఆ మనము తెచ్చుకో కుండా మనకేదో వచ్చని అసలు మన ఏమి రాదనుకోవడం ముందు మనకన్నా మనకన్నా మన వా యోగ్యులని అలాగే నా స్నేహితులే యోగ్యులని నేను అనుకోటం చాలా మంచిది. నాకే అన్ని వచ్చాయ అనుకుంటే, ఇలాగే ఉంటది కదా. నేత కానీ ఈ ఈ కాలం అంతా ఏమంటు నాకే అన్ని వచ్చాయని అనుకున్నా. ఎందుకంటే ఆ యంత్రం పట్టుకు న్నారు కదా
కొన్ కొన్ టూరిస్ట్ గైడ్లుగా ఉంటారుబ్బా. కొన్ని ఏరియాలో పోయామ అనుకో, మన టూరిస్ట్ గైడ్లు ఉంటారు. ప్యాకేజ్ సిస్టమ్ లాగా వస్తది. ఈ ప్యాకేజ్ అంత వస్తది ఆ టూరిస్ట్ గైడ్ అంటే మనకు తెలియకపోతే, ఆ ప్లేస్ గురించి వాళ్ళు చెప్పడానికి అట్లా అట్లా టూరిస్ట్ గైడ్లు ఉంటారు. ఇటల్ అండి అటల్ అండి ఈరోజు స్టే ఇక్కడ స్టే కూడా వాళ్ళు మొత్తం ప్యాకేజ్ లాగా ఇస్తారు
అవును అవును అవి కూడా ఉమ్. ఆహ్ అవి కూడా ఒకసారి సెట్ చేద్దాము. వెతుకుదాము తర్వాత మనమ అంతా స సర్దు కొందము మన ఆహ్ బడ్జెట్ అంత్ చూసుకుందాము ఆఖరిగా ఫైనలిస్ట్ చేసుకుందాము ఎక్కడికి వెళ్దామని నువ్వు చెప్పినట్టే. కొన్ని ఆహార పదార్థాలు. కొన్ని దుస్తులు అవన్నీ మనం తీసుకుందాము ఆహ్ తర్వాత మనం చెప్పడం మర్చపోయిను ఆల్రెడీ మేము గో తార దగ్గరికి వెళ్లొచ్చాము. ఆహ్ చాలా బాగుంది చాలా ఆహ్ ఆహ్ అదే మరి అదే ఆహ్ అదే గోదావరి ఎక్కడుందో అక్కడికే వెళ్ళాము. ఆహ్ శుభ్రం చే జరిగి ఉంది పిల్లలు కొంతసేపు పార్ అందులో మేము ఆహ్ పడవ ప్రయాణం కూడా చేసామ ఆహ్ చాలా ఆహ్ చాలా వేగంగా తీసి తినేటివాడు మళ్ళీ వేగంగా తీసుకొచ్చాడు.
అవునులే ఉండి ఉండాలండి ఒకళ్ళు ఎందుకంటే. కొన్ని కొన్ని మొన్న ఈ మధ్య న్యూస్ లో చూసారా. అంటే పడవ మనం మునిగిపోయినట్టు షిప్పు మునిగిపోయింది ఒక తల్లి పిల్లల్ని కాపాడిపోయి తల్లి పిల్లలు చచ్చిపోయారు న్యూస్ లో చూసారా మీరు.
చూడలేదండి.
అబ్బా ఘోరం అక్కడ మహారాష్ట్ర సైడ్ ఒక డ్యామ్ లో వాటర్ ఫాల్ ఎక్కువ వచ్చేసింది అక్కడ వెళ్ళొద్ద అని చెప్పి ఎల్లో అలర్టు ఇచ్చినా కూడా వాళ్ళు షీప్పు తీసుకొని పోయారంట. తీసుకొని పోతే తీసుకొని పోతే ఆమెకి లైఫ్ జాకెట్ ఉంది. చిన్న బాబుకు లేదు.
ఉమ్ ఉమ్మ్
తల్లి వదిలేయలేదు కదండి.
అయే ఎక్కడునో చూసా.
కాపాడబోయి కాపాడపోయి ఇద్దరు చనిపోయారు.
అవునా నీవు నాకు ఇప్పుడే తెలిసింది. మీరు అది చెప్తుంటే నాకు ఇప్పుడే తెలిసింది.
ఆ వాళ్ళు దొరికారు దొరికాక కూడా కూడా ఆ తల్లి పిల్ల ఇట్లా వాటేసుకున్నట్టు వాటేసుకున్న అక్కనే ఉన్నారు ఇది వాళ్ళు వాటేసుకుంటారు కద మీద తల్లి. ండి నేను లైఫ్ దాకుతుంది బాబుకు లేదు న్యూస్ లో పెద్ద వైరల్ అయ్యంది అందు టూరిస్ట్ గైడ్ ఉండాలి ఎందుకంటే వాటర్లలో చుడుగుిడ్డాలు కూడా ఉంటాయి అండి అప్పుడప్పుడు అక్కడక్కడ మనకి తెిలీదు స్విమ్మింగ్ రాకుండా ముగిపోవడం లోతు ఎటుకోవ అందుకని ఉంటాయి
మన సుడిపోకపోతే సుడిగుండాలు ఎలాగైనా వచ్చేస్తాయిడి లేనిచోటు కూడా వస్తాయి అంతా అ దేవుడిని గైడ్ కింద పెట్టుకుని వెళ్దాం మంచిది మనం సరే అండి తిన్నారా
ఆ తిన్నాను తిన్నాను ఇదే ఆలోచిస్తున్నాను ఇప్పుడ కొంచెం మన వాళ్ళని ఇట్లా నువ్వు లేదా ఇంకాద్ద ఇద్దరు ముగ్గుని అడిగి వాళ్ళు ఎంత మంది వస్తున్నారుంట అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది కొంతమంది టైం ఉండదు ఇట్లా కొన్ని కొన్ని ప్రోగ మీరు అన్నట్టు కొంచెం ముందు చెప్తే బాగుండు అన్నారు కదా అట్లే ఏమన్నా కొంతమంది ర అంటా ఉంట అంటారు ఇక చూసి దాన్ని బట్టి టైం సెట్ చేద్దాము ఎవరెవరు వస్తుండ్ర ఏంటిని కనుకున్నాము అనేసి నేను అనుకుంటున్నాను మీకు ఓకేనా మీరు వస్తారా
ఆ నేను చెప్తానండి ఆఖరికి కి మల్ళలేని
ఆ అంటే బస్ ఎలా ఉండో ట్రైన్ ఉందా అంటారా
అ మనకి ట్రైన్ కూడా ఉంద ండి ట్రైన్ ఫీజ బుల్ మన కారు ఉంటే కారు కూడా వెళ్దామని అన్నాను కదా
కొందు కొన్ని ఉ వైజాగ్ ందండి వైజాగ్కి ట్రైన్ క వెళ్తతేనే ఆ బ్యూటీనెస్ మనకి తెలిసిది వంపులు వంపులు వెళ్తుంది కదా ట్రైన్ కి వెళ్తుది కాబట్టి అప్పుడే తెలిసిద్ది అట్లా కొన్ని టూర్లకి ఆ వ్యూ చూడ్డానికి మనం ట్రైన్స్ వెళ్తేనే బాగుంటది కొన్నిటికి మీరు అన్నట్టు కార్లు అంటే బాగుంటది కదా
హ్మ వెళ్దామా అయితే నేను ఒకసారి ఆగస్టు నుంచి మీకు చెప్తానండి ఏమంటారు నేను ఆలోచించి చెప్ త్తనండి అయితే మీకు నేను
ఒక బడ్జెట్ ఒక టెన్ టెన్ ఒక ఎంత అనుకుంద ఒక థర్టీ కే అనుకుందామా ఎట్లాస్తుండ
ఆ అది కూడా అదే ఇప్పుడు మనకి ఆ అదే కూడా మనకి స్కూల్ ంగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవి కూడా ఆలోచిద్దామండి ఆలోచించి చెప్తాను నేను మళ్ళీ ఆ నేను మళ్ళీ ఒకసారి చదివి నేను కూడా ప్రాంత రాల గురించి తర్వాత ఎంతవుతుందో చూసి ఏది ఫిజిబుల్లో తెలుసుకుని నేను ఒకసారి మీకు చెప్తాను మీరు కూడా ఒకసారి ఈ మూడు పాయింట్ల మీద మీరు ఒక ఒకసారి చూసి నాకు చెప్పండి ఇంకా అందరం కలిసి ఆఖరిగా మనము ఫైనలైజ్ చేసేసుకుందా
ఓకే ఓకే అండి బాయ్ ఓకే చెప్పామండి
సరే అయితే నేను ఒకసారి ఆలోచించి మళ్ళీ నీకు ఫోన్ చేస్తానా సరే ఉంటానండి మంచి థ్యాంక్ యూ బాయ్ బాయ్